ఆ చెప్పు
పని కంప్లీట్ అయిందా అక్క
అ ఆ
పని అయిపోయిందా అంటున్నా
ఆ అపోయింది ఇంగా ఈవెనింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి
హ
ఉమ్
స్కూల్ కెళ్తారా ఇద్దరు పిల్లలు
ఆ లేదు పెద్ద పాప వెళ్తుంది చిన్న పాప టూ ఇయర్స్ ఇప్పుడు
అవునా ఇక్కడుంటరు పల్లెటూ పల్లెటూర్లా
ఆ పల్లెటూరే హు నార్మల్ ఎ నుకుంటది మ్మ్ మీది
మాది పల్లెటూరే కానీ అస్థలండే హైదరాబాద్ లో నేను హైదరాబాద్ లో ఉన్నా ప్రాపర్ మాత్రం పల్లెటు టూరే మ్మ్ మాట్లాడుతుందా మరి మీ చిన్న పాప
ఫుల్ అల్లర్ హ్హ్ చిన్నపాప మాట్లాడదు ఇంకా కొంచెం కొంచెం మాట్లాడు
ఆ మ్మ్
హలో బాగా డిస్టర్బ్ చేస్తాంది చెప్పు చెప్పు
మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది అందుకే ప్రెస్ అయినట్టుంది అంటున్నా
ఆహా ఒకే ఓకే ఓకే ఓకే ఉమ్
ఎం తిన్నారింకా
హలో
ఇంక ఏం చేస్తున్నావ్ అక్క హలో వినిపిస్తలేదా అక్క
అల్లరికి అస్సలు ఏమ్ వినిపిస్తలేదు దూరం వెల్ దూరంగా వెళ్తా అక్క నిమిషం హలో ఆ చిప్పుడు చెప్పు హలో ర
మచ్చపూర్ ఎం లేదక్క అప్పుడు ఎందుకు ఫోన్ చేసిండ్రు వినిపిస్తుంది అక్క చెప్పు ఉన్నదే మాట్లాడు మాట్లాడు ఇగ ఎప్పుడు జేసినవే
వేరే వాళ్ళకు ఇచ్చిన
పు హు ఉంటే చెప్పక్క
చెప్పాలి వాళ్లు గుడా ఇదేనా
ఆహా అది కాదు మా ఫ్రెండ్స్ నార్మల్గా హ నా నేను లిఫ్ట్ చేయకపోయేసరికి వేరే ఫ్రెండ్ కి చేసిళ్లు నా పక్క ఫ్రెండ్ కి
ఉహు మనం ఇట్ల కాల్ మాట్లాడేటప్పుడు వేరే కాల్ లిఫ్ట్ అవ్వదా
మ్మ్
ఉహు ఆహా ఒకే ఓకే ఇది ఇది ఎండ్ అయిపోద్దేమో
ఆ
ఆ టీ తాంగిండ్రా మరి
తాగినం అక్క
మ్మ్ హాస్టల్లో నేనా ఇంకా టీ లేదు ఎం లేదు పిల్లలకి ఇప్పుడే పాలు తాగిచ్చిన వీళ్ళని చూసుకునే సరికే సరిపోద్ది
అన్నం మంచిగా తింటారా మరి
ఆ అస్సలు తినరు సతా ఇస్ తరుపుళ్ళు ఊ ఇంకా అ ఆ
ఫోన్ జూత్తరమ్మంటి అన్నానా
ఫోనా పెద్ద పాప చూస్తది ఇప్పుడే చిన్న పాప కూడా అలవా తండానికి అంతే అది లేంది గడవదు మనకు అయ
అవును
సాలరీ వస్తుంది చూడు
ఊ
ఇంకా మ అక్క వాళ్ళ పాప మాట్లాడిద్దా
ఏమనదు అమ్మమ్మ అంటది అక్క అంటది నన్ నన్ను రాధా అన్ ఉంటది ఉహు హు పిన్ని అనద్దు రాధా రాధా అని పిల్స్ సరింగా
ఆ హో
వాళ్ళ అన్నయ్య అట్లనే పిలిచేది చిన్నప్పుడు ఇక అమ కూడా అట్లనే అలవాటు అయింది.
లా
ఆ ఇద్దరు పిల్లలు
ఆహా స్కూల్ కి వెళ్తున్నాడా మరి బాబు
ఆ
మసలది కదా అది అయితే ననిగా బాగా అల్లరి చేత్తాడు అమ్మ రౌడీ
తేనిమా
కనికే అట్లా తయారయ్యండు మస్త్ దెబ్బల్ పడతాయ్ అని చొప్ పోడు పాపం స్కూలుకి పోనని ఏడుస్తాడు అన్నం తినడు అసలు తన్ బెడ్ పైనే తింటాడు
ఆ అంతే మా పాప కూడా ఫోన్ చూస్తే కళ్ళు పోతాయ్ అని చెప్పినా కూడా. అంతే వినదు ఫోన్ లేకపోతే నేను దిన ఫోన్ లేకపోతే నేను పడుకోను లేచే ఉన్
ఆ అంకుల్ ఫోన్ ఇమ్మంటే అంటే అమ్మ ఆకలి లైతంది ఫుల్ ఆకలి అయితా కనమ్మా అంటాడు తినురా అంటే ఫోన్ పెడతేనే తింటా అంటాడు. ఉన్నాయ్ చాలా అంటే కూడా ఇంకింత అయి అంటాడు ఫోన్ కోసం.
అయ్యో యో ఆ స్కూల్ లో బాక్స్ లంచ బాక్స్
బాక్స్ పెడతా అట్లనే తీసుకొత్తాడు అక్క ఏం చేస్తాం పెద్ద బాగా మాట్లాడైయితే.
ఆహా
పక్కగా వీడ్ని స్కూల్ కి జాయిన్ చేయాలి ఇంగా
పాప కూడా ఇంటికే వచ్చి తింటది.
అదర బదర లేవనే లేవుడు వాడు తొందర తొందర లేపి బ్రష్ చేపించ్ చ్చి స్నానం చేపించి స్కూలు పంపిత్తది ఇంగా అప్పుడు తినిపిచ్చి తినిపియాక. బస్ వస్తాన్నాయ్ ఇగా మధ్యాహ్నం తినడిగా ఇగా ఇంటికి వచ్చానకా తినిపిత్తరు రోజు ఒకటేసారి అయితంది.
అయ్యో ఆ ఏ క్లాస్ ఇప్పుడు
ఏం లేదక్క
ఏ క్లాసు
ఎల్ కె జి
ఆహా ఎల్ కె జి నా ఇంకా
ఆ చెప్పక్క వింటా మీ చెల్లేకున్నారా మరి పిల్లలు ఆహా
వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు
ఉ
హలో
మీ అమ్మ వాళ్ళు ఏం చెత్తారు
మమ్మీ అని అన్నాడు ఉ డాడీ కి కిరాణా షాప్ మ్మ్
హార్నిగే మీ ఆయన ఏం జేస్తాడు అన్న
పేపర్ మిల్లో ఎస్తారు.
హ్మ్ హు మా అమ్మ నాన్న ఇద్దరు పేపర్ మిల్లే
ఆ
బర్రెల్ ఉన్నాయ్ మాకు మా అమ్మ బర్లనే జూసుకుంటది ఇంగ మాడాడ్ ఎందుకో దాన్ దగ్గరకి బోయడు పయ ఏ అట్లేమి ఉండనే ఉండదక్క పాలు పెరుగు మేము దిన్నే తినం అస్సలు
అయ్యే మేమేమో లేచ మై ఇంక లేదు గాని మేము కొనుకుంటే మీ కుండిగలో తినరా ఆహా
ఎందుకు అలవట్లేదా
అలవాట్లేదు డాడీకి చిన్నప్పట్నించి అలవాట్లేదు మా అక్క తినదు అట్ల నేన్ గూడ దినను ఈ మధ్య అలవాటు అయింది ఇంకా హాస్టల్ కొచ్చిన దగ్గర నుండి
ఆహా
ఓన్లీ చాయ్ తాగమంటే తాగుతారు రెండు సార్లు మళ్ళీ య అంత గనం అయితే ఇగ మూడు నాలుగు సార్లు సారీ
హీటు రాదా మరి
అప్పుడప్పుడు తాగుతం ఇప్పుడు తాగం వర్షం వత్తంటే కొంచెం వేడి వేడిగా
ఓహో ఓహో ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎం సి ఏనా
ఆ కంప్లిట్ అయినక ఎం సి చేత్త
డిగ్రీ ఏ గ్రూపు
ఎం. పి. సి. ఎ బిఎస్సిమ్యాథ్స్ అవునా మా ఇద్దరిది సి ఐ నిను బి ఇ డి చేత్తె అయిపోను అనిపిత్తాది ఒక్కొకసారి ఈ ప్రైవేట్ జాబ్లు వస్తలే పా లేవు కానీ సమాదైన స్కూల్ ఎప్పడానికి ఎలిజిబుల్ ఉండు సా గవర్నమెంట్ ఎగ్జామ్ టీచర్
గవర్నమెంట్వి రాసుకోవచ్చు ఇటు డిగ్రీతోని రాసుకోవచ్చు ఇంకా మనం ప్రైవేట్ స్కూల్స్ లో చెప్పుకున్నా ఇది కంపల్సరీ అంటారు అందుకే చేయాల్సి వస్తుంది
అవును ఎదైన పోటీ పెరిగిపోయింది కదా అందరూ ఏత్తాల్లు
టి అస్సలు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా తీసుకు లేరు ఫస్ట్ రెస్యూమ్ ప కొనల్ల్తే స్టాడీ అడుగుతాడు బి ఇ డి ఉంద టిటిసి ఉంద లేదు అం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇంగ లేని వాళ్ళకంటే
ఆ అవును
ఎంది ఇది లైబ్రెరీ సైన్స్ ఇది కూడా కోర్స్ చేస్తున్న ఈ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోద్ది ఇ
అవునా అదేంటి అక్క బి. ఇ. డి ల సబ్జెక్ట్స్ ఉంటాయ్
సబ్జెక్ట్ ఆ నేను ఇంకా ఎంట్రెన్స్ రాయలేదు గా ఎంట్రెన్స్ రాసిన తర్వాత చేసుడే కంపల్సరీ ఇప్పుడు మే ట్వెల్త్ కు ఉంది ఎంట్రన్స్ రాయాలి సబ్జెక్ట్ మ్యాథ్స్ తీసుకు తుంట
మిక్ లైబ్రరీ సైన్స్ ఎంటిది
అదా అది సపరేట్ కోర్స్, అది వేరె లైబ్రరీ అనిన్ ఫమేషన్ సైన్స్ అని కోర్స్ ఉంటది ఎమన గవర్నమెంట్ లైబ్రరీస్ లా, ప్రైవేట్ లైబ్రరీస్ లా జాబ్స్ ఉంటయి లైబ్ బ్రెరియన్ గ
ఉమ్ హు
హాస్టల్సల్లా అన్ని ఎక్కడ లైబ్రరీస్ ఉంటే అక్కడ అదీ వన్ ఇయర్ కోర్స్
అవునా
లాస్ట్ ఇయర్ అప్లై చేస్తే, ఈ ఇయర్ సెమ్ మొన్న అయిపోయింది దసరా తర్వాత ఇంకో సెమ్ ఇప్పుడుంది మే లో మళ్ళీ. ఆ అయిప్
పిల్లల్ని బట్టుకొని బానే జదివినవ్ అదే గన్ పిల్లల్ని బట్టుకొని బానే చదివినవక్క
వన్ డే బ్యాటింగ్ ఇంగ వీళ్ళని బట్టుకొని డైలీ ఎక్కడైతది చదవడం క్లాసెస్ లేవు ఏం లేవు. ఒక రోజుల జదివి రాసేస్న, పాస్ అయితనా అసలు అనుకున్నా భయపడ్డ గని కొంచెం టచ్ ఉన్న సబ్జెక్ట్స్ అంటే కంప్యూటర్స్ ఉంటది గద మనక్ కి ఎక్కువ దాని గురించే ఉంటది గాబట్టి పాసయిపోయిన
ఉమ్ హు హ్మ్
ఉమ్ ఇంగ నెక్స్ట్ సెమ్ ఉన్నది. రెండు ఎగ్జామ్స్, రెండు ప్రాక్టికల్
ఉమ్ సరే అక్క మరి ఉంటన్న బాయ్.
ఆ ఓకే బాయ్, ఆగు రా